హలో
హలో
సన్నాం
ఆ వినిపిస్తుంది
ఆ ఏం చేస్తున్నారు
కాలినె
కాళినేనా ఆ ఒక్కళ్ళే ఉంటారా ఇంట్లో
అప్పుడ
ఆ
ఇప్పుడు పిల్లలు ఇట్లా స్కూల్కెళ్ళారు కదా
ఆ అత్తయ్యమవయ్య ఉండరా
ఆహా లేదు వాళ్ళు వేరే దగ్గర ఉంటరు
ఆహా ఆ తొడి కోడళ్ళు ఉన్నారా మీకు ఆడపడుచులు
ఆ ఆడపడుచు ఒకకాముంది తోడి కోడలు కూడా ఉంది
ఆ వాళ్ళు వేరే చోటు ఉంటారా ఆహా
ఉంటా
ఆహాహా అదేలా రిలేటివ్స్ ఏనా బయట వాళ్ల
ఎవరు హస్బెండ్ వాళ్ళా
ఆ ఆ
ఆ మా మేనమామ
మేనమా మేనా
అమ్మ వాల్ళ అంటే అమ్మ వాల్ళ బాబాయ్ కొడుకు అన్నట్టు మా ఆయన
హాహా అయితే రిలేటివ్స్సే
ఉ
ఉ
అమ్మ వాళ్ళ నాన్న వాల్ళ తమ్ముడు కొడుకు తాతయ్య వాల్ళ తమ్ముడు కొడుకు
ఆ ఊ అదే అర్ధమైంది హు అదేనండి మీ తోడి కోడల వాళ్ళు కూడా రిలేటివ్స్ ఏనా
ఆ వాళ్ళు మా అంటే ఇప్పుడు మా ఆయన వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరుంట టది కదా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు
ఆ ఆ
ఆ ఊరు అన్నట్టు అమ్మాయి నేనేమో వీళ్ళ నాన్న వాళ్ళ ఊర్లా
ఆహా ఆహా ఆహా ఆహా ఆ వాళ్ళకి ఎంతమంది పిల్లలు
ఎవరికి ఆమ మా తోడి కోడలు ఒక్కతే
పిల్లలు
ఆమెకి ఒక పాప ఇప్పుడు ప్రెగ్నెంట్
ఆహహ మీరే పెద్ద కొడలా
ఆ నేను పెద్ద
ఆహా అదే ఆహా ఆడపడచుకి
ఇంకా పెళ్లి కాలే ఆమె చదువుకుంటుంది నర్సింగ్ చేస్తుంది
ఆహాహా ఆ మంచిగా ఉంటారమ్మ
ఆ మంచిగనే ఉంటాం
హు అట్లా ఉండటమే మంచిది
మా ఇగ దూరం ఉంటేనే కొంచెం ప్రేమలు ఉంటాయి
అవును ఆ మాట నిజం హండ్రెడ్ పర్సెంట్
దగ్గరుంటే ఇగ పనిక్ ఎక్కన్నో ఎక్కడో ఒక్కడ చిన్న చిన్నవి అవుతా ఉంటాయి అదేదో దూరం ఉంటే ఎవరు పని వాళ్ళు చేసుకోవాల్సిందే
హా
ఇంగ అప్పుడప్పుడు కలిసినా కొంచెం మంచిగా మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటాం
హా
మేం వన్ ఇయర్ అవుతుంది మా తోటి కోడలు వాళ్ళు ఇప్పటికి వాళ్ళు
ఉ ఆహాహా
ఇగ మా అత్తమ్మ వాళ్ళు వాళ్ళు వేరే ఉంటుర్రు ఇగ వేరే చిన్న రూమ్ తీసు కొని అందరికి ఇక్కడే ఇగ వర్క్ కులు వాళ్ళకి
ఉహూ ఓన్ హౌస్ లేదా
ఉంది ఊర్లో ఉంది కానీ ఇక్కడ సిటీలో ఉంటున్నాం కదా మేము అందుకు లేదు ఇక్కడ లేదు
ఉహూ సిటీలో ఉంటున్నార అందరు
రెండున్నాయి ఇల్లులు
ఉహు
మ్ అంటే ఇంకోటి పాతది అన్నట్టు ఒకటి కొత్తది మేము ఉండేది అందరం ఉంటున్నాం ఇప్పుడైతే అందులో ఇంకా మా మరిది వాళ్ళకు కట్టియ్యాలన్నట్టు తర్వాత
ఆహా
ఊ పాత ఇల్లుంది అది కూలగొట్టి కొత్తది కట్టియాలి
ఆ ఆ అదేలే అమ్మ ఊ ఏం చేస్తున్నాది మేను మా హస్బెండోళ్లు నలుగురు
ఆహా
ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగ పిల్లలు నేను చిన్న కోడల్ని అందరికంటే చిన్న
అవునా
మేమూ కొంచెం దూరంగానే ఉంటాను
ఉహూ
అంటే కొంచెం దూరం మా ఇంటికి వాళ్ళ ఇంటికి
అదేలే ఉండాలక్క దూరం ఉంటేనే కొంచెం ప్రేమ ఉంటది
ఆ మేమిద్దరం బయట వాళ్ళమే
ఆ ఒక్క ఇంట్లో ఉంటే ఏదో ఒకటి అయితనే ఉంటాయి
ఆ దూరం ఉంటేనే కొంచెం మాట్లాడుకోవడానికి చేసుకోవడానికి ఉంటది
వాళ్ళు చేసేది మనకు నచ్చదు మనం చేసేది వాళ్ళకి నచ్చదు
ఊ
ఇప్పుడు మీ ఇల్లు అనుకో నీకు ఇష్టం వచ్చినట్టు ఉంచుకుంటావు ఆ ఇల్లుని
ఊ అవును
అదే అందరం ఉన్నాం అనుకో మనం సద్దితే ఒకళ్ళు తీస్తారు అక్కడేస్తారు ఇక్కడేస్తారు మళ్ళీ సదరాలు వస్తది వాళ్ళు తీస్తే పెట్టరు అట్లుంటాయి ఇగ అప్పుడు మనకి నచ్చదు కదా అట్లా
ఊ అయినా నాకు పెళ్లి చేసారు
ఆ
నాకు పెళ్లి చేశారు ఒక నెలలోనే వేరే కాపురం పెట్టిచ్చారు
ఊహూ
అంటే అత్తమ్మ లేదు చనిపోయారు
మావయ్య ఉన్నాడా
మావయ్య ఉన్నారు
ఊహూ
ఇంకెందుకులే ఒకే చోట ఉంటే గొడవలు ఉంటాయి ఎవరిది వాళ్ళకుంటే ఏ గోలా ఉండదని
అవునా
ఇంక ఒక నెల కలిసున్నాము ఇంక అంతే
మంచిదేలే అక్క తొందరగానే ఏ గొడవ లేకుండా వేరు పడ్డా
ఆ ఎవరిది వాళ్ళకు పెట్టేసారు ఇంగా
ఊ ఆడపడుచులేమో ఇద్దరు
ఊ మంచిగుంటారా వాళ్ళు
ఊ మంచిగానే ఉం మా ఆయనకంటే పెద్దోళ్ళే ముగ్గురూ పెద్దోళ్ళే ఈయనే చిన్న అందరు కంటే ఉం నేను చిన్ననా
అవునా
పెద్దక్కకేమో సొంత మేనత్త కొడుకుకె ఇచ్చారు
ఉం
చిన్నక్కకేమో కొంచెం బయట సంబంధం వాళ్ళది
ఉం
ఇప్పుడు మేమ్ తోడికోడళ్ళు మేము ఇద్దరం బయటోళ్ళమే
ఉం
ఉం అది
మా అమ్మ వాళ్ళు ఇగా బయట బయటకి ఇస్తే ఇప్పుడు రోజులు బాలేవ్ అన్నట్టు ఎట్లా ఇచ్చరో
ఇప్పుడు ఆమె కొంతమంది ఏమో అయినోళ్ళలో ఇస్తే ఏది చెప్పుకోలేరు అదే బయటోళ్ళు అయితే తే ఏదైనా చేసుకోవచ్చు అని అది అంటున్నారు
ఉ
ఉ
ఎవరికిచ్చినా అవతల అతను మనసు మంచిగా ఉండాలి కొంచెం మన అమ్మాయిని మంచిగా చూసుకుంటే చాలక్క భర్త స పోటు ఉండాలి ఉంటే ఏ అత్తమామ ఏం చేయలేరు
ఆ అత్తమామలు ఆడపడుచులు ఎవరొచ్చి ఎన్ని చేసినా ఏమ అవ్వదుక్క
ఉం భర్తే మన అప్పుడు భర్త మన సైడ్ లేకపోతే ఇగ ఎవ్వరు మన సైడ్ ఉన్నా వేస్ట్ ఇగ
అవును వంద మంది వంద చెప్తారు ఇ ఇంకా వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఇప్పుడు ఎట్లా
అవును
ఉం ఇంకా లైఫ్ లో ఇంకా స్పాయిల్ అయిపోతాయి
ఆ అవును
ఉం అదే
అంటే మాకు అంత గొడవలు ఏం కాలేలే గానీ ఇగ చ్ కొంచెం దూరం మళ్ళీ మాకు ఇప్పుడు ఇద్దరు పాపలయ్యారు మేం కొంచెం ఎర్న్ చేసుకోవాలి కదా వాళ్ళ కొంచం ఎంతో కొంత వెనకేయాల అన్నట్టు ఇగ ఎవరిది వాళ్ళకి అట్లా ఉన్నాము
ఉం అదెలా
ఆడ పిల్లలు ఉన్నప్పుడు ఇగా చెయాలిగా అక్క
చెయ్యాలి నాకు కూడా ఇద్దరు ఆడ పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బాయి ఈ రోజుల్లో అమ్మో పిల్లల్ని పెంచాలంటే మాటలా
ఉం అందుకే ఇగా అందరితో ఇగా కల్సి స్తున్నా కూడా ఇప్పుడు ఇగ ఇగ అందరి మీదికి వస్తది ఏదైనా కూడా
ఆ
ఏదైనా పెట్టాలంటే పెడతాం ఇప్పుడు మా ఆడబిడ్డకి ఇంకా మ్యారేజ్ కాలే ఆమెకు పెడతాంలే గాని ఇగా మేము కూడా కొంచెం ఎర్న్ చేసుకోవాల అన్నట్టు ప్లస్ ఇగ పెద్ద పెద్ద రూములు కావాల్సి వస్తున్నాయి మాకు
మ్
మూడు ఫ్యామిలీలుగా అక్క ఇప్పుడు ఇగ మాది మాతోటి కోడల వాళ్ళది వా మా అత్తమ్మ వాళ్ళు మళ్ళీ ఇంతమంది ఉండాల్సి వస్ ది పిల్లలతో కలిపి పదకొండు మంది దాకా అవుతున్నాం
అబ్బో
ఆ మరింత మంది ఉండాలి ఒక్క ఇంట్లో అంటే ఎట్లా కుదురుతది వాళ్ళు ఉంచరు కదా అట్లా అంత పెద్ద తాంనేసి
హ్మ్
ఏదో అత్తమామ పిల్లలు ఒక ఫ్యామిలీ అంటే ఏమో అనుకుంట్రు గానీ ఇగ అట్లా అందరు ఉండాలన్ టే ఉంచట్లే ఇప్పుడు సిటీలో రేట్లు రెంట్లు కూడా బాగా ఎక్కువ పదిహేను వేలు అయన్ని ఉంటాయి మ్ ఇగ అందు కే మనకి ఎట్లాగో మళ్ళీ జాగ సరిపోదు
అవున
ప్లేసెస్ కూడా ఇబ్బంది ఇరికిరికవుతది ఇబ్బంది ఇబ్బంది ఉంటాయి మ్ అందుకే ఇగ ఇది వాళ్ళే ఉంటున్నా
మ్ మంచి పని చేశారన
వెళ్తన్ సండే సండే పిల్లలకి హాలిడేస్ ఉన్నప్పుడు ఇడ్నే దగ్గర్నే మాకు ఒక ఐదు ఐదు కూడా కాదులే మూడు నాలుగు కిలోమీటర్లే
హ్మ్
దగ్గరే ఇగ ఇగ దగ్గర ఉన్నప్పుడు అంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా హస్ స్బెండ్గా ఇగ తీసుకెళ్తారు ఇగ ఎళ్ళ అటే కుసేపు ఒక రెండు మూడు గంటలు ఉండి వస్తం
మ్ అదే మంచిది
మ్ అట్లా పోయేస్తేనే కొంచెం ప్రేమలు ఉంటాయి
అవునవును
రోజు చూసిందే చూసుకోవాలి ఏదో ఒకటి అనుకుంటా ఉంటారు ఇగ ఇంట్లో పని గురించో లేకపోతే ఇప్పుడు మన మన సొంతమయితే మనకి చేతనయినా కాక పోయినా కొంచెం లేట్ అయినా వండి చేసుకోచ్చు అప్పుడు అందరు అట్టు ఉన్న కూడా లా కుదరదు మళ్ళీ టయనికి లేసి చేయాలి అన్ని
ఆ వీళ్ళు చేయలేదంటే వాళ్ళు వాళ్ళు చేయలేదంటే వీళ్ళు
ఆ మళ్ళీ అప్పుడు ఇగ అంటే మనకి చాత గాకపోయినా కూడా ఇదొచ్చె పడుకున్నాం అను కో ఇంకా లేవలేదా అని ఇగ అట్లా మనకి ఇగ ఏదో బాధాకరంగా ఉండే ఇలాగ అంటారు కదా అప్పుడు మ మన మనసులు ఇరిగిపోతాయి అందుకే ఇగ ఎందుకు ఇవన్నీ అన్నట్టు మేము ఇగ వేరున్నాం
ఉమ్ అసలు అట్లా ఉండటమే ఈ రోజుల్లో బెస్ట్
పిల్లలు పోయినాక చిన్నగా చేసుకోచ్చు పని ఎవరు అనేటోళ్ళు ఉండరు కదా హస్బెండ్ వెళ్ళిపోతారు ఆ పిల్లలు వెళ్ళిపోతారు ఇగ సాయంత్రం దాకా చిన్న కూర్చొని రెస్ట్ తీసుకొని చిన్న చేసుకుంటా వర్క్ అనేది
మ్ ఇంకంతే
అంతే ఇగ
మ్ అదే కద భోజనం తిన్నారా
ఆ తిన్నానక్క
ఉమ్
తిని కూర్చున్నా ఇక ఇప్పుడైతే ఖాలీ ఇంకా రెండు గంటలు అయితే ఇప్పుడు ఆ
క్యారేజీ తీసుకెళ్తార మీ వారు
ఆ తీసుకెళ్తారు అక్క ఆఫ్టర్నూన్ కి మధ్యాహ్నానికి
ఆహా జాబా, జాబ్ హోల్డరా
జాబ్ ఏం కాదక్క ఇది కంపెనీస్లలో వర్క్ చేస్తారు
ఆహా
ఇక్కడ ఇంటీరియర్ వర్క్స్ కంపెనీస్ ఉంటాయి మేము ఉండే సైడ్ బాగా అవ్వే
ఉహూ
అందులో కటింగ్ ఆపరేటర్ అన్నట్టు
ఆహా
అన్ని ఆ పీసెస్ కట్ చేస్తారు మిషిన్ కాడా
ఆహా అదేలే ఉమ్ మాదేమో మెకానిక్ పని
ఉహు
హ
ఆయన అంటే ఇప్పుడు ఆ బాగానే టెన్ని టెన్ ఇయర్స్ అవుతుంది ఆయన ఇక్కడికి వచ్చి హైదరాబాద్ కి ఇగ అయిననే పని అంటే ఫస్ట్ ఒక హెల్పర్ గా వెళ్ళి తర్వాత పని నేర్చు కొని ఇప్పుడు ఇగ ఆయన కూడా ఒక కటింగ్ ఆపరేటర్ లాగా చేసుకుంటున్నారు
ఆహా
బాగా చాలా అంటే అందులోనే కాకుండా వేరే వేరే కడ కూడా పిలుస్తారు కటింగ్ కో సం వాళ్ళకి అర్జెంట్ వర్క్స్ ఉంటే అటు వెళ్ళి వస్తాడు
ఆ అదేలేమా మవి